హలో భయపడు ఇంకా నేనుంటే
ఎందుకు
ఏండి అదిప్పుడు ఫస్ట్ నేను కాల్ నా ఫోన్ లో వచ్చింది ఇప్పుడు మా అమ్మ ఫోన్ లో వస్తుంది
ఉహూ
కట్టే పోతుంద మన మీదులే
హ్మ్ ఏం చేస్తున్నవు
ఏం చేయలే కాలి నువ్వు
నేను గూడా అంతే ఫాస్టింగ్ ఓపెన్ చేసుకొని కూర్చున్నా తిన్నావా
ఇంకా మతినాలె
హుహ్మ్ కాదు పానీపూరి మీరు నేను మొన్న చూసినప్పుడు మీరు ఎక్కడ తినింది పానీపూరి
పానీపురి అదే ఇంగారు బేకరి ఇంగా
ఆ రాజస్థాన్ వాళ్ళ దగ్గర అనుకుంటే ఏం మీరు తింటా అనింది వడలా ఏంటివి
అక్ జా ఆ పానీపూరి ఫస్ట్ తిన్నావ్ ఆ తర్వా త మళ్ళీ పక్క బోండాల్తిన్నం
పానీపూరి బాగుంటుంది కదా అక్కడ
ఆహ చాలా బాగుంటుంది
హ్మ్ ఎన్ని ఎన్ని వేస్తడు ప్లేట్ కి అన్ అన్న
లాస్ట్ ది ఎనిమిదవది స్వీట్ పానీపూరి అనుకుంటా
హ్మ్
హ్మ్
మాగీరోజు కొంచెం ముందర పోతే వేరే ఆంటీ అనమాట మేము అక్కడ ఎక్కువగా తీసుకునేది ఆంటీ ప్లేట్ కి లెవెన్ టువెల్ పూరీస్ ఏసింది తెల్సా పార్సల్ కి
ఆహా
ఉహ్మ్ ఇంగా నిండు
అంగల్లులు
ఆంగల్లిలోనే కొంచెం సిమెంట్ మూటలు ఉంటాయి దాని కి ఆపోజిట్గా పెడుతుందామె
ఆహా
హ్మ్ చానా మంది ఉంటారు కదా అక్కడ రాజస్థాన్ బండి దగ్
ఆ చానా మంది ఉంటారు అందర
హ్మ్ అసల్ బెల్లం చ చుట్టు ఈగల్ తి ఆ ఈగల్ ఉన్నట్టె
ఆ అవునవును హా అట్లాకైతే మా క్లాస్ పిల్లకు అక్కడే తినాళ్ళ ఇంగెక్కడ తినకూడదు పానీపూరీ హ్మ్ ఆ యెల్లి
హుహ్మ్ బా వచ్చి నిన్న మేము అక్కడి నుంచే తెచ్చుకుంటీమి అంటే నిన్న ఆ మేము అక్కడ తెచ్చుకోంటిమ నిన్న అదే ఈ రోజు పోలిస్తే నిన్న నిన్న టేస్టే నాకి ఎక్కువ మంచిగా అనిపించింది అంటే మేము ఎందుకంటే ఆక్కడ పోము చాలా మంది ఉంటారు స్టూడెంట్స్ ఇంగ మాకు లేట్ అయిపోతుంది ఆతుందా ఈవినింగ్ ఫాస్టింగ్ క అందుకు ఆ అక్క దగ్గర చిన్నప్పటి నుంచి మా డాడీ అక్కడే అలవాటు చేసినా ఇంక అక్కడే తెచ్చుకుంటా అంటి మీ కానీ ఏ మం పల్లికి ఎప్పుడైనా పోయినప్పుడు ఇట్లా రాజసన్ బండి పైనే మేము తెచ్చుకునేది
ఊహు
వాళ్ళు అదేందో ఒక ప్యాన్ పైన చుట్టూ ఏంటది పొటాటో అది పెట్టి దాన్ని వేడి చేేసి అది కూడా వేసిస్తారు
ఎవరు
అదే అక్కడ బండి పైన గ్యాస్ పైనొక ఫ్యాన్ లాగా ఉంటుంది చూడు దానికి చుట్టూ ఏందో అంటే రౌండ్ లాగా ఏందో పొటాటోది పెట్టింటారు
ఆ
స్టఫింగ్ ఏమో అది
ఆ ఎందో పెడ్
ఊ హూ ఊ బాగుంటుంది దాంట్లో మధ్యలో మసాలా వే సీన్
ఆ
వేడి చేసి వేస్తారు
ఊ బాగుంటది
అబ్బాయిలకి బాగా తెలుసు తెలుస్తా ఉంటుంది లే ఎందుకంటే అబ్బాయిలు బాగా తిరుగుతారు
ఆ అవునును
మా వాళ్ళు అయితే రోజు మందిలే
ఆహా
రోజు వెళ్తారు వీక్ ఒక టూ త్రీ టైమ్స్ అయినా మంది
ఊహు
బాగా తిరుగుతారు కానీ
అహా
మనం తిరిగేకి మనం మనకి యాడ అలో చేస్తారు చెప్పు అస్
అస్సల్
ఉ ఇంగ ఏమైనా ఏ ఒకసారి పంపిస్తారునుకో నెక్స్ట్ డే అడిగాం మొన్ననే కదా పోయింది మళ్ళా తిరిగేకి వెళ్తావా అంటారు
అవునవును కరెక్టే అట్లా బాయ్స్ అడ అడగకుండానే పంపిస్తారు వాళ్ళనైతే నువ్వు పోవల్ల తిరగల్ల నేర్చుకోవల్ల
ఆ అడగని కూడా అడగరు వాళ్ళు వెళ్ళిపోతారు ప్లాన్లు ఏస్తారు అప్పటికప్పటికి ప్లాన్ వేస్తారు అప్పటికిప్పటికి వెళ్ళిపోతారు మనా రీసెంట్ గా నేను పాండిచ్చరి కి వెళ్ళొచ్చినాన
ఉహు
పాండిచ్చేరికి ఎన్ని ఒక టూ వీక్స్ ఏమో ప్లాన్ ఏశాం అంటే వీక్ టు ఇయర్ కి ఒకసారన్న ఎడకన్నా పోవల్ల అని మా ప్లాన్ అంటే ఇయరికి ఒకసారన్నా పంపిస్తారు మంత్ మంత్ కి కాకపోయినా ఇయరికి ఒకసారన్నా ఏడకన్నా పోదాము కజిన్స్ అని ప్లాన్ వేసుకొని పోయినామా
ఉ
దాంట్లో ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసనారు మా అన్న వాళ్ళు సరే అని మేము ఫోర్ మెంబర్స్ మా పెద్దమ్మ ఒకటి వచ్చినారు ఫైవ్ మెంబర్స్ పోయినాం
ఆహా
టూ వీక్స్ నుంచి ప్లాన్ చేసుకొని ఏడ్చుకొని డబ్బులంతా జమ చేసుకొని ఒక్కొక్క రూపాయి కూడ బెట్టుకొని అట్ల పోయిన మల్ మళ్ళొచ్చి మా ఫ్రెండ్స్ ఏం చేసారు ఉండట్టుండి ఆఫ్టర్నూను ప్లాన్ ఏసి నైట్ కంతా ట్రైన్ ఎక్కేసినారు పాండిచ్చేరికి
హు హు హు హు హు
వితిన్ సెకండ్స్
ఉ మనం మాత్రం వన్ ఇయర్
ఊ ఇంగ మాకింగా ఆ మొన్న పొయ్యి వచ్చిన దానికి ఏం చెప్పినారంటే ఇంకంతే ఇంకా టూ ఇయర్స్ ఏం అడగకూడదు మీరు అనేసా మా పెద్దప్ప వాళ్ళు
ఉహు
ఇంగ మేము నెక్స్ట్ ట్రిప్ వచ్చి హైదరాబాద్ అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ లో పోదాం అనుకుంటన్నాం
ఉ
ఉ
నెక్స్ట్ ఇయరా
ఉ ఇగ అంతే ఈ ఇయర్ గమ్మున అయిపోల్ల స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయినాం ఎప్పుడు జనవరిలోనే పోయి వచ్చేసినాం మేము ట్రిప్ కి
ఉ ఉ
ఆ అబ్బాయిలికి చే అంత పర్మిషన్ అమ్మాయిలికి ఇయ్యరు ఎందుకో ఏమో అస్సలు
ఏను తెలిదది
ఉ
అన్నిట్న అట్లే ఉంది. ఇన్న ముందు కాలంలోయితే అంతే చెప్పే పని లేదు. ఇప్పుడన్నా కొంచంన్నా
కొంచెం మారణాలు ఇప్పుడు అసలు ముందు కాలం అమ్మాయిలు
అమ్మాయి కుడదు ఇంటికి బయటకి కూడా పంపిచ్చ వాళ్ కాు
హు కి కిచెన్లోనే జవి కుతమంత
ఉ
గచ అసెలు బట్టలు గుడా అంత ఎట్లా వేసా న ముందు కాలంలో జీన్స్లు కూడా అలో చేయకుండా
ఆ అవునా ఎంత సారీలు నను ఇవ అంటారు
ఉ
ఇప్పుడు కొంచం మేలే స్వామి.
తీసుకొని పోయినా కూడా ముందు కాలం వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు ఓ ఏంది ఈ పాప జీన్స్ వేస్తాంది అనుకుంటా ఉంటారు.
ఆ అవును
అదే జెండర్ ఈక్వాలిటీ అసలు ఇంకా ముందు ముందు పోయినా ఇడ జెండర్ అసలు ఈక్వల్గా చూడ్రేమో బాయ్స్ ని, గర్ల్స్ ని నాకు తెలిసి.
ఆ అంతే అట్లా ఒక డిఫరెన్స్ అనేది పెట్టేస్తారా అమ్మాయి, అబ్బాయి ఇ
ఇప్పుడు ఎన్నో అస్
అయితే ఒకలాగా చూస్తారు అమ్మాయి తప్పు
ఆ అసలు ఇప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయినే అరుస్తారు. అమ్మాయి తప్పు చేస్తే కూడా అమ్మాయినే అరుస్తారు.
ఉ అవును
ఇంకా డిఫరెన్స్ అనేది ఉండిపోతుంది వాళ్ళ అమ్మాయి అసలు ఎన్ని రేప్స్ జరుగుతున్నాయి. దానికి ఏం కారణం అంటే ఈ చిన్న చిన్న బట్టలు వేయడం అంట. అట్లా చెప్తారు. అంతా మన మిస్టేక్స్ ఆ అంతా మన మిస్టేక్స్ అంటారు. వాళ్ళు చేసేది ఏమంటారు ఆడా మనం మిస్ మిస్టేక్స్ అంటా అంతా మేం బయట తిరగకూడదు. అంటాం నైట్ అయితే
ఉ
వాళ్ళు హద్దులో ఉంటే మనం ఎందుకు తిరగకూడదు చెప్పు.
అది కరెక్ట్ అదే ఫస్ట్ ఏదైనా రెండు సైడ్ ఉండాలా. వాళ్ళ లేకనే మనలీ జరిగపోంది న్నా
హ
ఏమన్నారు స అది జరిగినా కూడా మళ్ళా ఒకవేళ అమ్మాయి తప్పు ఎక్కువగా చూస్తారు ఒకవేళ అమ్మాయి బయటకు కూడా రాలేకన్నా చేస్తారు అమ్మాయిని
ఉ అదే అబ్బాయి అయితే బాగా హాయిగా తిరుగుతాడుస స్వామి అదే ఏం కాలేదు ఏం చాలేదని రీసెంట్గా ఇక్కడ ఒక ఒకటి జరిగింది కదా ఇష్యూ తెలుసా మదనపల్లిలో
ఆ
ఒక పాపని ఒకంకా పాప నడి చేసేసి వాడు తాగేసాడంట మత్తిలో ఉన్నాడంట పోలీసులు పోయి ఎంక్వైరీ చేసి అవును చేసిన ఏం చేసుకుంటారు మీరు అయిపోంది జరిగి పింన్ని అంటాడంట
చూడు ఎంత పొగరుగా మాట్లాడతారు
మళ్ళ నుంచి జైలుకి పోయేటప్పుడు ఏమంటాడంటే త్రీ మంత్స్ లో నేను మళ్ళ వస్తా తను బయటికి వస్తాను చేస్తాను ఏం చేసుకుంటారో చేసుకోండి అట్లా అంటాడంట
చూడు ఎంత ధైర్యమో
కొంచమ అన్నా గిల్ట్ ఫీల్ ఉందా
చూడు
హ అస్సలు ఏందో అస్సలు ఒక్కొక్కసారి అదే బెస్ట్ అనిపిస్తుంది ఆడపిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే
ఆ అవునవును
అయినా అమ్ ఇంటి దగర ఇంటి పక్కననే అట్లా చేసాడంటే ఇంట్లో పెట్టి కూడా ఆయన ఏం చెప్పు
ఆహా అదే అదు ప అది చిన్న పిల్లల్ని ఏమి సని నాకు అదే బాధ అనిపిస్తంది
అది మళ
పల్లకి రీతిను కూడా తెలిదల అండిబా
డ్రమ్ములో వేసి పెట్టేసాడు మళ్ళా
వాళ్ళ మమ్మీ కూడా సపోర్ట్ చేసిందంమా అ కదా
ఆ నా ఏమో పాారిపోయింది అని తెలిసింది అంటే సపోర్ట్ చేసిందని నాకు తెలియదు ఇంతవరకు భరోజంత ట్రాఫిక్ ట్రాఫిక్ అయిపోయి బస్సులు పోలేకా ఆటోలు రాక పై మె సలు ప
నాకు ఆ ఇమ్యూనిటీ నచ్చింది అందరుూ కలిసి ఉండడం ఎవరో లే అనుకోకుండా వాళ్ళందరూ కలిసి ఉండడం బాగా నచ్చంది
ఇంకేమైతే రేపు కాలేజ్ లేదా
న కాలేజ్ ఉంది
హామ్ వర్క్స్ ఏం లేవా
ఆ ఉన్నాయి చేయాలా
హం సరే అయితే నాకున్న అబ్జర్వేషన్ రాాలా ఇంకా నేను
అవున సరే అయితే రాయి న రాయ ఎలా కదు
ఉ సరే బాయ్
అ